హలో బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ మేము బాగున్నామ అండి అయిందా భోజనం
ఆ ఇందండి భోజనం మీదండి మీరేం తిన్నారు
ఆ అయిందండి మేము అన్నం పప్పు తిన్నామండి
అవునా అండి మీరేనా అండి వంట చేసేది
మేమే చేస్తామండి నార్మల్గా అంటే మేము బ్యాతిలో వస అండి అలాగయ్య మేమే చేసుకోం ఉంటామండి డైల్
అవునా ఓకే ఓకే పప్పు మీరే చేసారా, గేమ్సా అండి మీకేవి ఇష్టమండి.
నాకు వచ్చేసి నేను మంచి ఫుట్బాల్ ప్లేయర్ నీ అండి
ఫుట్బాల్ ఆ
అవునండి
వావ్
అవునండి నేను మాకి మీ మా టీమ్ లోనే ఆడినామండి
అవునండి
ఇప్పుడు నార్మల్ ఈ రోజే మేము మ్యాచ్ ఆడేసి వచ్చిస్తామండి
ఈ రోజ ఫుట్బల్ మ్యాచ్ అ అండి
అవునవునండి
ఫుట్బాల్లో ఎంత మంది ఉంటారండి
ఫుట్బాల్ లెవెన్ మెంబర్స్ ఆడతారంండి అవునును అవునండి అంటే మనం టోటల్ గా అంత మంది ఆడతారండి కానీ మనం ఏ విధంగా కావాల్సి ఉంటే ఆ విధంగా పెట్టుకోవచ్చు కొంతమంది ఒక్కోసారి మనం సెవెన్ మెంబర్స్ ఆడొచ్చు
ఆ
అవునండి అలాగే మేము ఈ రోజు సెవెన్ మెంబెర్స్ ఆడామండి
సారంండి మరి
అంటే మేము ఓడిపోయినాం అనుకోండి అది వేరే విషయము అది కాదని ఇప్పుడు బా బాగా ఆడతామండి కానీ వాళ్ళు మనకు ఆపోజిట్ ఉండే వాళ్ళు కూడా బాగాడతారు కదండి
ఆహా అట్లా ఓడిపో
టమి ఓటమి గెలుపులు మనసు స్కిల్ని గుర్తించలేవు కదండి డిసైడ్ చేయలేవు కదండడి ఎందుకు డిసైడ్ చేస్తే స్కిల్ స్కిల్ గెలుపు గెలుపి ఒకటమూట దాంతో మనం కంపేర్ చేసుకోకూడదు కదండి
నిజమే మీరు ఫుట్బాల్ ఒకటే నా అండి ఆడేది మనడు
ఆ నేను క్రికెట్ బాగా ఆడత ప్పండి
క్రికెట్ ఆక్చులీ నేను కూడా క్రికెట్ నేర్చుకుందాం అనుకుంటున్నా అండి తని ఎట్లా నేర్చుకోాల ఎలా నేర్చుకో కొ తెలిట్లేదు
అవునండి మీకు మీకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరా అండి
ఉన్నారండి కానీ నేర్పించరు
అవునా ఎందుకండి అలా అంటారు
ఇంకేం చేయమంటారండి ఏమడిగిన నేర్పించారు బండి నేర్పి
మీ కాదండి మీకు ఆ తపన ఉన్నప్పుడు మీరు ఏదో వి నిజంగా ట్రై చేసి మళ్ళె నేర్చుకోవచ్చు కదండి
ఎక్కడ చెప్ మీరే చెప్పండి ఇదే ఏమైనా ఆ డ్యాన్సా లే పొది ఏమన్నా వేరేద క్రికెట్ అనేది ఒక పెద్ద టీమ్ తో ఆడే గేమ్ కదా అండి నేను ఒకటే తపన పడితే ఎట్లాడతానండి
అవును కరెక్టే అండి ఇప్పుడు మనకు ఒక దాని మీద పట్టు ఉన్నప్పుడు ఏదో విధంగా మనం సాధించగలం అండి ఇప్పుడు మీకు జస్ట్ ఉరికి అనుకుంటున్నారు నేర్చుకోవాలని కాదండి ఇప్పుడు అనుకుంటే అయిపోతుందండి ఇప్పుడు నేను జస్ట్ తినాల అనుకుంటా కానీ తినలేము తినుకోకుండానే తినాలనుకుంటే ఎట్లా అవుతుందండి ఫస్ట్ మనం రైస్ అవన్నీ పెట్టుకొని మనం తింటే కదండీ మనకి తిన్నట్టు అనిపించేది
ఇప్పుడు నేను ఏం చేయాల అంటారు చెప్పండి
ఏం లేదండి మీరు ఒక ఒక టీమ్ ని పామ్ చేసి మీరు కొంచెం ఎంకరేజ్మెంట్ ఇచ్చి అందరికి ఆడదాము ఆడదాము మీకు రాకపోయినా సరే ఫస్ట్ అట్లా అందరిని మీరే కో ఆర్డినేట్ చేసి ఆ అట్లా చేస్తే మీక్
మా ఆఫీస్ లో క్రికెట్ టోర్నమెంట్ పెడతారుంటండి
అవునండి మళ్ళీ అలాంటప్పుడు మీరు జాయిన్ కావచ్చు కదండి
చెప్పేది వినండి ఫస్ట్ టోర్నమెంట్ పెడతరు అంటా కానీ ఆ టో టూర్నమెంట్ లేపు నేను క్రికెట్ నేర్చుకుని ఆడాలని నా ఆశ
అవునండి మీరు గట్టిగా అను కోండి అవుతుంది
అంతే అంటారా
ఆ అంతే అండి మనిషి సాధించలేనిదంటూ ఏది ఉండదంట
మ్మ్ హ్మ్ ఎవరు చెప్పారండి
అది ఎవరో తెలిదండి కానీ ఆ నీతి నీతి వాక్యం నేను చిన్నప్పుడు స్కూ లో విన్నానండి
అ స్కూల్న్న దీప్పక్క వరకు గుర్తున్నాండి మిక్
అవును అండి నేను నాకి ఎంతంటే మదిమరపు అట్ల ఉండవండి నాకి చిన్నప్పుడు ఏది విన్న సరే ఇప్పటి వరకు గుర్తుంటాదండి అలా అయ్యి అంటే మా టీచర్లు ఆ విధంగా చెప్ ప్పించారండి నా ఇది నా టాలెంట్ కాదండి మా ఉపాధ్యాయుల టాలెంట్
ప్రెసిడెంట్ ఎవరు అండి ఇండియాకి
ఇండియాకి ప్రెసిడెంట్ వచ్చేసి నేను చిన్నప్పుడు చదువుకోలేదండి దాన్ని
ఇప్పుడే కదండి అన్నీ గుర్తుంటాయి అన్నారు
అంటే చిన్నప్పుడు చదువుకుంటే గుర్తుంటాయని చెప్పినా కదండి కానీ మీరు అడిగండేవన్నీ నాకు గుర్తుంటాయి అంటే నేను చెప్పలేదు కదండి ఫస్ట్ అది మీరు ఏందైనా అడగండి నేను చెప్పగలను అని అంటే మీరు అడగాలి
మరి అయితే ఇది త్రీలో హౌస్ రాలేదా అండి మీకు
హిస్టరీ చూసి సోషల్లో ఏమో అండి నేను ఎక్కువ నేను ఎక్కువ తెలుగు పైనే ఎక్కువ శ్రద్ధ చూపేవాడినండి నాకు హిస్టరీ అంటే పడదండి నేను హిస్టరీ అంటేనే గతం గతః అంట ఏమో అండి అలా చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది
అట్లా కాదండి ఇప్పుడు హిస్టరీ గురించి తెలుసుకుంటేనే కదా మన ఆ భారతదేశం ఏంటి అసలు ఎలా ఉంది ఆ ఎలా బతికారు మన వాళ్ళు మన మన కోసం ఎంత కష్టపడ్డారు అనేది ఎంటో తెలుస్తుంది
అదే కదండి అట్లా గతం విలువ తెలుసుకొని బాధపడే బదులు ఉన్న దాంతోనే సర్ది పెట్టుకుని అని చెప్పి అది ఒక నీతి వాక్యం ఉందండి అలా అని చెప్పి నేను గతం గురించి పట్టించుకోనండి గతంలో వాళ్ళు చానా కష్టపడింటారు మన కోసం చానా పోరాడినారు
కానీ ఆ స్ట్రగుల్స్ అన్ని ఆ అట్లా కాదండి వాళ్ళ కోసం బాధపడాలి కాదు
కాదండి ఇప్పుడు వాళ్ళ అంత కష్టపడినప్పుడు మనం ఎందు లే లేదండి నేనే ఏమంటా అవును చేయాలండి నేనేమంటా అంటే వాళ్ళు అప్పుడు కష్టపడినారు కాట్టి వాళ్ళంత బాధ అనుభవించినారు గాట్టి వాళ్ళ బాధను చూసి మన బాధ ఎందుకు రాదు అని నేను అడుగుతున్నా అండి
బాధ వస్తుందండి కానీ మనం బా వాళ్ళలాగా బతకాలి అన్న ఒక మోటివేషన్ కూడా వస్తుంద్
వాళ్ళలాగా బతకాలంటే ఇప్పుడు కొట్ట అట్లా అవన్నీ జరగట్లేదు కదండీ
తగాలంటే కొట్లాడమని కాదండి కొట్లాడమని కాదు పట్టుదలతో పట్టుదలతో సాధించాలి ఒక విషయాన్ని అని
చెప్పండి
జీవితంలో ఏదో ఒకటి సాధించాలి కదండి
సాధించడానికి పడుతను ఓకేయండి కానీ వాళ్ళ గురించి తెలుసుకునే ఎందుకని ఇప్పుడు వాళ్ళు సాధించండేది వాళ్ళ అనుకూలంగా వాళ్ళు సాధించింటారండి కానీ మనము ఆ అదే ఆ వాళ్ళు చెప్పిన దారిలోనే పో పోవాలంటే కాదు కదండి వాళ్ళు వచ్చేసి వాళ్ళ ఇప్పుడు వాళ్ళు స్వతంత్రం స్వాతంత్రం మనకి తెచ్చారు కదండి మనం అలా అని చెప్పి వాళ్ళ ఇప్పుడు స్వాతంత్రం తెచ్చాలని చెప్పి వాళ్ళనే ఫాలో అవకుంటూ పోతే కాదు కదండి మన డెసిగ్నేషన్ వేరే ఉంట ఉంటుంది కదండి
బా అట్లాంటారా అండి మీ డెసి మీ డెసిగ్నేషన్ ఏంటండి ప్రస్ తనకి
ప్రస్తుతానికి డెసిగ్నేషన్ డిసైడ్ కాలేదండి ఫ్యూచర్ లో డిసైడ్ చేసుకుంటా అండి
ఆహా
దానికి కూడా ఒక టైం అంటు వస్తుంది కదండి మన జీవితాన్ని మనం ఒక్క క్షణంలో ఎప్పుడు డిసైడ్ చేయలేమండి దానికంటు
అంటే ఇప్పట్ వర్ మీది మీర్ పుట్టి ఒక క్షణమే అయింద అండి
అంటే ఒక్క క్షణం అంటే అట్ల కాదండి ఇప్పుడు మీర్ సడన్ గా అడిగారు నేనంటు ఎప్పుడు. డిసైడ్ అవ్వలేదండి మీర్ ఇప్పుడ్ అడిగిన సరే నేన్ చెప్పలేనండి ఎందుకంటే నే డిసైడ్ కాలేదు కాట్టి.
మ్హు
అల ఈ అంతేగద లేకుంటె నేన్ చెప్పేవండి
అవున అండి
అవునండి ఇప్పుడు మీకు నర్మల్ నార్మల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తా అండి ఇప్పుడు మీరు సినిమా చుస్ తర్ గదండి అవునండి ఇపుడు సినిమ చూసినప్పుడు ఈ రోజు ఒక సినిమా ఒచ్చిందండి టో ఒక హీరోయిన్ బాన్ టది
ఓకే
తను మీకు క్రష్ అవుతుందండి కోన్ రొల్ తర్వత్ త ఇంకొక్సిన్ వస్తుందండి అండి నేన్ చెప్పేదినండి మొగ్ పిల్లలా ఆలోచించండి కష్
ఆహా సరే
అవునండి ఇపడు కొన్ రోజుల్ తర్వాత ఇంకో సినిమ ఒస్తుందండి
ఓకే
ఇంకో సినిమ ఒచ్చినప్పుడ్ దాంట్లో హీరోయి దీంట్లో కానీ ఇంకా బాగుంటుందండి
ఉమ్
ఆ మీ ఇప్పుడు మీక్ ఏం అర్థంమైంది
ఏది కొత్తక్ చూస్తే దానికి మనం
అట్రాక్ట్ అవుతాం కదండి అలా డెసిగ్నేసన్ ఇప్పుడు మనం ఈ రోజి ఇది ఉంటాదండి చిన్నప్పుడు మనం పోలీస్ అవుతామని చెప్తాం కదండీ
అవునవునండి అవును
జవ్వలేం కదండి మళ్ళీ ఇంటర్క్ వచ్చినాక ఆర్మీ అవుతామంటం ఆర్మీ అవ్వలేం మొన్న డిగ్రీ కి వచ్చినాంక ఏదో ఒకటి జాబ్ చూసుకోవాల అనుకుంటాం కానీ చూసుకోలేం.
హు హ్మ్ అడుక్కు తింటామా అండి లాస్ట్ కి
డిగ్రీ అయిపోయిన తర్వాతనే అర్థం అవుతుంది కదండీ మనం ఏ దారిలో పోతున్నాము అవునండి అప్పుడ్ ప్పుడు మనం డెసిషన్ తీసుకుంటాం కదండి అలా
అలా ఒక సిచ్యువేషన్ వచ్చేంత వరకు మనం ఒక పటి కుల డెసిషన్ మీ
అవునవునండి ఇప్పుడు అయినా సరే ఇప్పుడు మనం ఒక డిసిజన్ తీసుకున్న స సరే దానిపైన కట్టుబడి ఉండలేమండి
నిజమే అండి సిచ్యువేషన్స్ చాగా ఉండొచ్చు మనం మారలా అవునవును నేను కూడా అదే దే అది ఫేస్ చేశానులేండి నేను కూడా స కూడా చిన్నప్పుడు ఇదదో ఆ డాక్టర్ అయిపోదా పోలీస్
ఆ చూడండి దీన్నే రియలైజేషన్ అంటారండి
అవునా అండి డీ
అవునవును ఆ విధంగా మనం ఎప్పుడు ఒకదాని మీదే ఉండి ఏం చేయలేమండి దేవుడు ఒక ఒక ఇది అంటే మనకు రాసి పెట్టింటారండీ అట్లా మనం దేవునికి అనుగుణంగా అలాగనే గోయితే ఫ్లో అని చెప్పి అట్లే వెళ్ళిపోవాలండి
అంటే ఆ లైఫ్ లో ఒక స్టేజ్ వచ్చేంత వరకు మనం ఒక పని చేస్తున్నామ అంటే తర్వాత ఇంకో స్టేజ్ వచ్చినాక ఇంకొకటి చేస్తామండి అదే చేయాలి అనేది ఉండదు కాబట్టి మా మనుషులంటూ మారుతారండి
అవునవునండి మారేవాడే మనిషి కదండి
నిజమే నిజమే అండి సరే అండి నాతో మాట్లాడినందుకు ధన్యవాదాలు అండి
ఆ ధన్యవాదములు అండి ఆ బాయ్ అండి